ఆ ఏం చేతునారు ఏం లేదు అన్నమొండుతున్న
బావున్నారా
ఆ బావున్నం మేము
ఉహ్మ్
తిన్నరా మీరు అన్నం తిన్నరా
లేదింకా తినాలి
ఉమ్ ఏం కర్రి
ఏముందొ తెల్వదు ఇంకా వెళ్ళాలి మెస్కే
అవునా
హు అవును
ఏం చేస్తున్నారు
ఏం లేదు
ఉహుమ్
తిన్నార మరి
తినాలి ఇప్పుడే అన్నం వండినా
పోద్దనుంచి ఇప్పుడూ వండిల్లా
ఆహా
పొడునా ఏం తిన్నరు మరి పొద్దున తిన్లేదా
ఆహా అయిపొయింది వండింది
గంత తక్కువెందుకోండినవ్ మరి
ఒక్కోకసారిట్లనే అయితది
ఆహ ఇప్పుడు మళ్ళా మళ్ళా వండాలంటే ఇబ్బంది అయిదీ గదా మీకు
ఉమ్ ఏం చేద్దాం
పొదున్నె కొంచెం చానా వెట్టుకోవచ్చు గదా మధ్యాహ్నం వరకు వచ్చేటట్టు ఎట్లాగొ సాయంత్రం మళ్ళీ వం కుంటారు
మళ్ళీ సాయంత్రం వండాలిగ
ఇప్పుడు మరి ఆ ఎట్లాగొ సాయంత్రం వేడి వేడి తినాలనిపిస్తది వండినా వేస్ట్ అయిదీ
అయినా మా ఆయన తినడు అట్ల పో
ఎప్పుడుదప్పుడు వండాలా
అంటే సాయంత్రానికి సాయంత్రాన్ని మధ్యాహ్నం ఏమన్నడు గానీ సాయంత్రాన్ని అంటరు పొద్దిగాల చల్దనం అసల్కే తినడు
అదే మీరు కర్రీస్ బావండుతారా కూరలు
కూరలు వండుతా అన్నీ వండుతా
మట్టన్ చాప్పలు
నాక్ చాపలొండడం రాదు అది ఇంకా మాటన్ గూడా వండడం రాదు మా అత్తమ్మ వండుతది ఆయనక్
ఇక్కడున్న మీరు తెచ్చు కుంటే ఎట్ల ఎవరు ఎవరు వండుతరు మరి
ఈ యూట్యూబ్ ల చూసి చూసి వండాలి ట్రై చేయలా అది గూడ
ఉహ్మ్
ఏం చేస్తున్నారు
తిండానికి పోవాలి హ్మ్
మ్ హు మీకేమోండొచ్చు
నాకేం రాదు నా మందం ఒక ఆమ్లెట్ ఒకటి తెలుసు
చాయ్ చేయడం వచ్చా
అవన్నీ అంతా బాగా రావు జస్ట్ తెల్సంతే ఎట్లా చెయాలి అన్నీ కానీ ఆమ్లెట్ అయితే ఏసుకొని తింటా
మ్ హు
ఉ
గా ఆమ్లెట్ అందరికోత్తది
ఒస్తది ఎందుకంటే వాళ్ళ వాళ్ళే తినాలి కదా
ఏ
ఇంకా మరీ
హ
హలో
హ హలో
ఆ చెప్
మ్ మీ హ
హలో
ఆ
చెప్పండి చెప్పండి ఇంకా ఏంటిది మరీ విషయాలు ఏం చేస్తున్నారు నిన్నేం చేసిళ్ళు మొన్నేం చేసి లు రేపు ప్లాన్స్ ఏంటి
మీరే చెప్పాల్ హ పొద్గాల్ మా పాప అన్నమొ తిన్లే అసల్కి
అయ్యో ఎందుకు ఎం ఐఇంది
ఆమే కంతే తిన బుద్ధి కనప్పుడు తినదు
ఫోన్ చూస్తదా మీ పాప
చూడదు చూడదు
చూపెట్టారు కదా ఇప్పటి నుంచే అలవాటు చేయ్యొద్దు మళ్ళా వాళ్ళు ఫోన్ ఫోన్ అంటారు ఈగ
హుమ్ అవును
అవును తింటాదా ఎట్లా తింటది ఏమన్న బొమ్మలున్నాయా మరే చదిపిస్తారా ఎమన్న
ఆమె తింటాది గాని ఇయాల పొద్దుగాల ఇగ కొంచెం తిన్లే మొండికేసింది
ఏం కూర వండివు మరీ
సోరకాయ్ చారు హుం
ఆమెయి బొమ్మలు ఉన్నాయా మరే ఆడుకుంటాదా ఒక్కతే ఎవరన్నా ఎత్తుకోవాలా ఊకే
ఆడుకుండది ఆమెనే
పిల్లలు ఉన్నారా చిన్న పిల్లలు ఎవరైనా ఆడిపియ్యడానికి ఆమొక్కతే ఉంటదా
నేనే ఆడిపిత్తం
ఉహ్మ్ ఇట్లా బ్బా చాట్లో గిట్లు ఉంటాయి కదా ఏబీసీలు అవి అవి కొను క్కొచ్చిలా
బొమ్మలు కొనుకొచ్చినం ఆమె టీవీ చూత్తది అప్పుడప్పుడు
ఆహా ఎన్ని నెలలు మీ పాపకి
ఫిఫ్టీన్ మంత్స్
మ్ హు అవి చాట్లుంటయి కదా అవి తెచ్చి చూపెట్టండి మీ పాపకి ఏబిసిడీ లవన్నుంటాయి కదా
ఆ
చాట్లు కార్డ్స్ అవన్నీ చెప్పండి ఇప్పటి నుంచి వస్ స్తయి ఆమెకి పదిహేను నెలలంటే గుర్తు పడుతది చెప్పండమ్ కలిగానే ఉంటారు కదా మీరు పాప అప్పుడప్పుడు అవినేర్పియ్యండి
అవ్ మాటలు రావాల కదా ఫస్ట్
రావా రా మాటలతో సంబంధం లేదు గానీ ఇట్లా ఈ జంతువు ఇది దీన్ని ఇట్లా అంటరు అట్లా అంటరు అనుకుంట చెప్తే చూపెడతది కదా నువ్వడిగితే కా టెన్ మూవీస్ చెప్తా ఏం సినిమాలొస్తున్నాయి మరి టీవీలా
వైఫై కనెక్షన్ యూట్యూబే జూత్తం
అవునా
సాంగ్స్ వింటం
పాటలింట్ర ఏం పాటలెక్కువ ఇంటరు అంటే ఫోక్ పాటలా ఫోక్యా లేకపోతే సినిమాయ హిందియా ఏంటి
ప్రైవేట్ సాంగ్స్ వింటం సినిమా సాంగ్స్ వింటం
ఆ హా
మీరు
నేను సినిమాయే ఎక్కువఇంటా కొందరుంటరు కదా కా దిక్షయ గోశాల్ వా అవి వాల్లయే వింట ఎక్కువ
ఉహ్మ్
మూవీస్ చూస్తరా మరి
చూత్తం హర్రర్ మూవీస్
ఉహ్మ్ అయితేఈరోజు ఆర్డర్ పెట్టుండే మీషోలో కమ్మలు అవచినైయ్ బాగున్నాయి ఆర్డర్ పెట్టుండే పొద్దునా
ఉమ్
ఎప్పుడో పెట్టినా ఫ ఐదు రోజులయితుంది ఈరోజువచినై కమ్మలు
మంచిగోచ్చినయా
బానే ఉన్నాయి
ఓకే
నుట యాభై రూపాయలకు రెండు జతలోచ్చినాయి
అవునా మంచిగనె ఒచ్చి అంటే అది చాలా రోజులైతుందా బుక్ చేసి
ఐదురోజులే అయితుంది ఈ ఆల్టీ తోటి ఈ రోజు తోటి
ఉ హు ఇంకా ఇయ్యాలెండ బాగా కొడతాంది కొంచెం నీడ పొదుపోయక వర్షం బడది పొదుపోయింది
ఆంత వర్షం బడ్డదా మీ దగ్గర
ఉమ్
పొదట్నుంచి
మబ్బొచ్చింది ఇప్పుడే మంచిగా ఎండ కొడతాంది ఉమ్మ్
మా సైడిగా పొద్దనుంచి ఎండనే ఉంది సాయంత్రం అయితే సైకిలుంటాయిక్కడ మా ఆస్టల్ దగ్గర సైకిల్ తొక్కుకోవచ్చు కొంచల్లగయినంకా తొక్కుకోవచ్చు బైట్కీ బోవచ్చు నిన్న మా దగ్గర మ్ కూర మార్కెట్ జరిగింది పోయి పండ్లు తెచ్చుకొమ్మను
మ్మ్మ్ మాకియాలా మార్కెటు
అయన మీరు కూరగాయలు పండ్లు తెచ్చుకుంటారు కదా ఇగా
ఉమ్
జరుగు కొన్నిటి దగ్గర శుక్రవారం జరుగుతది శనివారం జరుగు తది ఆదివారం జరుగ్
మాకైతే శనివారం
అహా
ఎక్కువ ఆ యన్నం కూడ జరుగుతది
ఆమ్
అన్నదిగా ఎప్పుడైనా జరిగేది లే
ఇంకా ఇప్పుడు వారం కీ సరిపోడా ఇప్పుడే దెచ్చుకుంట్రా ఇవన్నీ
ఉమ్
రేపు ఆదివారం కదా చికెన్ దెచ్చుకుంటరా మరే
ఆ దెచ్చుకున్నం
ప్రతీ ఆదివారం నాన్ వెజ్ దెచ్చుకుంటరా
ఉమ్మ్ మీరు
మాది బుధవారం ఆదివారం రోండ్రోజులు నాన్ వెజే ఉంటది
ఉహు
నిన్న కోడుగుడ్డు వెట్టిల్లు ఈరోజు ఏం బెట్టరు
కోడు గుడ్డు చార్ జేయరా
చేత్తరు చేత్తరు
ఉహు
సరే మరి బాయ్